హలో
హలొ
హలో
హలో
హలొ ఆయ్ అండి ఎలా ఉన్నారు బాన్నారా బా ఉన్నాండి మీరు ఎలా ఉ ఉన్నారు
బావున్నానండి
ఏం చేస్తున్నారండి.
ఆ ఏం లేదండి పిల్లల్కి ఇప్పుడె స్కూల్స్ ఇవాళ లేవు కదా సండే కదా
హ్మ్ హుమ్మ్
హ్మ్ హు ఇంకా లేట్గా లేచారు. సండే ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఎగ్జామ్స్ టైమ్ కదా ఆ ఎగ్జామ్స్ కదండి ఎక్కడికి లేద్లే సం ఆ ప్రిపరేషన్ ఇంకా సండే ఫుల్ డే మన తో ఇటే ఉంటారు వాళ్ళు
హ్మ్ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఉ ఉ అదే ఇంక, హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అవు ఉ ఉమ్మ్ అదే. ఉహుమ్.
ఇంకా. అప్పడ్ నుంచి ఎగ్జామ్స్ అయిపోయాక, హాఫ్ డే స్కూల్స్ అండి ఏప్రిల్. మార్చ్ నుంచే ఉంటది, ఏప్రిల్ ఫస్ట్ నుంచ్. ర్చ్ అనుకుంట లేకపోతే ఇగ.
ఆ అల్ల ఆ లేదు, ఏప్రిల్, ఆ ఏప్రిల్ ఫస్ట్ నుంచినే ఉంటాయి.
ఆ మార్చ్ ఎండింగ్ లో, ఎప్పుడో పెట్టర్. సరు.
అవునవ్ ను. మ్ హుమ్ చల్. టండి.
చెప్పాలండి, ఈ పిల్లలయితే ఈ మధ్య ఎక్కువ చదవడం లేదండి. ఎక్కువగా చదవట్. ఎట్లేదండి, మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి ఇన్ని డివైసెస్ లేవు కదండీ. మనకి పేరెంట్స్ చెప్పిందే వినేవాళ్ళం. ఇప్పుడ్ డివైజేస్. చెక్ వైప్. పేయినాయి.
ఉమ్.
మనప్పుడు, టీవీ కిి బిల్ గట్టక్ ప్. పోతే. అప్పుడు కనెక్షన్ దిసేస్తారు, ఇప్పుడు గుడ్. అంటే మనం ఆ ఒక్క ఛాన్స్ మాత్రమే, ఏదో ఒకటి చేసుకోవచ్చు కానీ, ఈ నెట్ గూడా, ఒకట్ ఉండేసరికి. ఫోన్స్, అన్ని అవైలబ్. బుల్ అయిపోయాయి. ఆద్. అదే, మనం చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఫోన్. ఫెసిలిటీ కానీ, ఏం లేవు కదా. వాళ్ల్ మనం కూడా మన పేరెంట్స్ చెప్పినట్టు. వినే వాళ్ళం అందుకని. ఇప్పుడేమో ఫోన్స్ ఎక్కువైపోయినాయి వాళ్లు వినట్లేదు, స్క్రీన్ టైం పెట్టినా గూడా, మనక్. ఉన్న తెలివిగా ఉన్నారు వాళ్లు
అవునవును
హ సరే ట్యూషన్ కి పంపింయొచ్చు గాని వెళ్ళడం రావడం అక్కడ కూడా కొత్త కొత్తయి నేర్చుకుంటున్నారు ట్యూషన్స్
ఆ ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లొల్లని చూసి ఇంకొక పిల్లొలు ఇది చేస్తాంటారు కదా వాళ్లని చూసుకొని నేర్చు కోవడం వీళ్లు వాళ్ళని చూసి నేర్చుకోవడం ఆ ఇలా ఉంటదండి
అదే అస్సలే ట్యూషన్ కి పంపిం చ్చాను ట్యూషన్ లో కూడా కొత్త కొత్తయి నేర్చుకొని వచ్చాడు మా పిల్లలైతే అసలు ఇంక నాకి అనిపించింది ఇగ ట్యూషన్ పంప్ పించి నాకేం లాభం లేదు ట్యూషన్ లో వన్ ఆర్ టూ అవర్స్ ఉంటారు కానీ మిగిలిన టైం మళ్ళీ ఇంటి వచ్చి వాళ్ళు చేసే పిచ్చి పనులు చేస్తనే ఉన్నారు వాళ్ళని మొత్తానికి అసలు గేమ్స్ అని అటని ఇటని డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నా కూడా మళ్ళీ హోమ్ వర్క్స్ స్కూల్లో కూడా అన్నీ ఈ వాట్సాప్ కని లేకపోతే ఏదైనా యాప్ పెట్టేసి యాప్ లోకి పంపించడం అని చేస్ తున్నారు సరే ఇగ తప్పదు వాళ్ళకి స్ ఇస్తున్నాం కానీ ఇస్తుంటే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవట్లేదు
అదే మిస్యూజ్ చేసుకోకూడదండి కానీ చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది మనమే అర్థం అయ్యేలాగ చెప్పాలి ఆ ఎగ్జామ్స్ వేరే దగ్గి దగ్గర ఉన్నాయి ప్రజెంట్ ఈ ఫ్ లైఫ్
అస్సలు మనం చిన్నగా ఉన్నప్పుడు మనం పేరెంట్స్ మనతో పాటు కూర్చొని చదువుకున్నారండి ఏమైన చదివి
ఆ అట్ల అంతా ఏం లేదు మన బాధలు మనమేం పడ్డాము
అదే ఏమన్నా అంటే చదువు అని మాత్రమే అనేవాళ్ లావు ఒక్క పదమే తప్ప ఇప్పుడు అలా కాదు అందులో ఏ లెసను అందులో మీనింగ్స్ ఏంటి
గానీ మన డాడీ మమ్మీ వాళ్ళు
మనమైతే లెసన్స్ జోలికి వెళ్ళడము హ్మ్మ్ ఇప్పుడు మనం అలా కాదు కదా ఆ లసన్ ఏంటి
ఉ అదే కదా మనం చదువుకున్నాం కాబట్టి మనం చదువుకున్నాం కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలగు తున్నాము
అదే అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు వినాలి కదా అప్పుడు మనప్పుడు మన పేరెంట్స్ చెప్ప చెప్పలేకపోయే వాళ్ళు ఇప్పుడు మనం చెబదాము అంటే అంటే వీలు వినట్లేదు అప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పడా చెప్పడానికి లేదు మనకి వినడానికి ఉన్నా వాళ్ళు చెప్పడానికి లేదు ఇప్పుడు మనం చెప్పడానుకున్నా వీళ్ళు వినే పరిస్థితిలో లేరు
అదేమో అట్లే అట్లే ఉందండి సిచ్యువేషన్ అయితే మా బాబు అయితే అస్సలుకు విన్నాడు ఆ ఇంక ఇప్పుడు ఎంత చెప్పు ఎంత చెయి వాడపాటి వాడే
అదేనండి అసలు ఎంత నేనా అసలు ఎన్ని ఎన్ని పెడతాను పేరెంటల్ కంట్రోల్ అని పెడతా అవి కూడా ఎలా వా ఎలా చెయ్యాలో కూడా తెలుసు పేరెంటల్ కంట్రోల్ నుంచి ఎలా తప్పించుకొని మనం వేరే ఎలా గేమ్స్ ఆడాల అనేది కూడా తెలుసు
హ్మ్మ్
టాలెంట్ ఉంది పిల్లలకి ఇప్పుడు అసలు
కానీ వాళ్ళు టాలెంట్ ని ఉపయోగించుకోవడం లేదు అదే చెప్తున్నా కదా చిన్న పిల్లలు వాళ్ళకి ఏమిీ తెలీదు సో మనమే అర్థమ అయ్యి చెప్పి వాళ్ళ వాళ్ళు మన దారిలోకి రాకున్నప్పుడు మనమే వాళ్ళ దారిలోకి వెళ్ళి నైస్ గా ఫూల్గా హ్యాండిల్ చేయాలి మళ్ళ అంతే ఇంకా
అదేనండి అసలు ఇంకా కరోనా టైమ్ లో అయితే మరీ దారుణంగా ఉన్నారు అసలు
హ్మ్మ్
అసలు అప్పుడు పూర్తిగా అసలు స్కూల్స్ అన్ని కూడా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయి అప్పుడైతే మరీ దారుణం
అవును అవును అలా
అప్పుడు ఒక ఒక ఒక పిల్లల దగ్గర అంటే కూర్చుంటాంఅండి వాళ్ళు ఎటు వింటున్నారు ఏంటి అని ఒక్క పిల్లల దగ్గరంటే కూర్చుంటాం కానీ ఒకవేళ అదే ఇంట్లో ద్దధరు ముగ్గురు పిల్లలు ఉన్నంటే ఎవరు ఎటు వింటున్నారు అంటున్నార లేదా అని ముగ గుడి దగ్గరికి వెళ్ళి వెతుకుతూ వాళ్ళని క లో పెట్టడం అసలు చిన్న టాస్క్ కాదండి అది స్కూల్లో టీచింగ్ చేయడం అన్నా ఈజీ ఉంటు టదేమో గాని నలభై మందికి టీచ్ చేయ వేరే ఉంటది కానీ ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో పెడత తమ ఇప్పుడు ఎవరికి ఎవది డిస్టబెన్స్ ఉండకూడదని అట్లా పెట్టుకున్నప్పుడు కూడా వీళ్ళు అదే లెసన్ లు తింటున్నారు లేదా అని మనమే రౌండ్లెస్తా ఉండాలి
అదేమో కరెక్టే అట్లీ ఆ అవును అదే చెప్తున్నా
అసలు అమ్మ మమ్మీ అ ఎళ్లిపోయింది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఆ లోపు వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్త సార్ అటు క్లాస్ ఓపెన్ లో పెట్టినట్టు ఏమ వెళ్తారు వీళ్ళు వీళ్ళ ఆడే ఆటలు ఆడుతూనే ఉంటారు గేమ్స్ ఎంత ఎంత కొన్ని కొన్ని గేమ్స్ మనం డిస్ట్రిక్ట్ చేయలేం అసలు
అవును అదేమో కరెక్టే అండి అసలు కుచాలా టఫ్ గా ఉంటాయి కొన్ని అంటే ఇవి కొందరు పిల్లలు అయితే టాలెంట్ ఉన్న పిల్లల వల్ల పిల్లలు అయితే వెంటనే క్యాచ్ చేసేసి దాన్ని అట్లే మూవ్ అప్ అయిపోతారు
అవునండి
మ్ కొందరు పిల్లలు టాలెంట్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇది పట్టించుకోరు ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ పిల్లకి గేమ్స్ మీదా గానీ ఎడ్యుకేషన్ మీందైనా గానీ ఇంట్రెస్ట్ ఉండాలి
అవునండి
మ్... అది
ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటారు కదా పిల్లలు వదిలేయటం అనేది కరెక్ట్ కాదా నాకు తెలిసిినది ఏంటంటే ఇప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల అప్పుడు కూడా కూడదు వాళ్ళకి అప్పుడప్పుడే వస్తున్నాయి మాటలున్న ఇప్పుడు మనం అప్పుడు నుంచే మొదలు పెట్ యాలి ఎడ్యుకేషన్ అనేది అంటే ప్రయించడం చదివించ సంవత్రం పిల్లని మనం చేయలేము కాకపోతే ఇది ఇది అంటూ మనం చూపి పిస్తూ ఇలా చెప్పడం అవి మనం వాళ్ళకప్పనుంచి చేస్తూ ఉంటే వాళ్ళ విధానం వినే విధానం వేరే ఉంటది
ఏదొ మా బాబు అండి వన్ టూ త్రీట్వంటీ వరకు చెప్పిస్తే చెప్తాడు మధ్య మధ్యలో వాడు చెప్తడు వన్ నుంచి ట్వంటీ వరకు చెప్తాడు కానీ మధ్యలో మిస్టేక్ చేస్తారు ఆ ఏదో త్రీ నడు త్రీ ఇప్పుడు కమగధ త్రీ ఇయర్స్ గదా ఎట్లైన నెక్స్టియర్ ఉమ్ స్కూల్కేస్తే వాడు ఇచ్చేస్తడు కానీ కొంచెం తులగా అండి అసలుకూచ్ కొంచంగాద్ చాలా తులగాలు అసలుకు ఏదోకు స్కూల్కేస్తే అన్న తగ్గుత తడేమో అని నేన్ వెయిట్ జేస్తున్న
ముందే
హుమ్ ఇప్పుడు స్కూల్లోతేవాళ టీచర్లు కొందరు కొట్టుకోకుండా భయం అట్టి భయంతో పెట్టుకుంటారన్మాట ఇంట్లో మనమూ మనం
మనంకుడా మనంకుడా ఏ అవును మన మాట వినరు కానీ అలాంటి టీచర్లని మనం పిల్లల ముందు ఏమనగూడదు ఆ అవునా ఆ మేడ ఇలా చేసింద ఆ మేడ మంచిది కాద్ అనేలా మ్ పిల్లల్నిఎంకరేజ్ చేయ్యగుడదు అప్పుడు వాళ్ళు ఆ టీచర్లకి వీళ్ళు భయపడరప్పుడు హ్మ్ మనం రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు అప్పుడే మనకు గుడ రెస్పెక్ట్ తనే దొరుకుతది
మావాడయితే చానా మొండోడండి అండి అస్సలకు క్యాచింగ్ పవర్ అయితే బాగుంది ఆ చేరే మ ఎబిసిస్ స్కూల్లో చర్చి వాడు చదువు కూడా చదవగలడని నాకు ఇది ఉంది కానీ మొండీ అస్సలుకు చాలా మొండి అసలు తలకు మావాడు
ఈ
ఆమ్ అవునా అండి
సర్లెండి స్కూల్కెళ్లి ఇప్పుడు త్రీ ఇయర్సే కాబట్టి మా తడ్లేండి అంటే కొంచెం కొంతమంది ఆ కానీ వాళ్ళ మనసులో ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళు చెప్పాలండి చెప్పకుండా వా మనం అది కూడా మూసేయగూడదు
అవును అవును అదే మా కరెక్టే కానీ చూడలే అండి ఎట్లా చదువుతాడు ఏం చేస్తాడు అని చూడాలి మంచి ఎడ్యుకేషన్ చదువుపియాలిఅని నేను న్నాను
అంతే కదండి పేరెంట్స్ కావాల్సింది పిల్లలు బాగా చదువుకోవడం
మీ పిల్లలు అండి ఏం చదువు తూన్నారండి
మా పిల్లలు ఒకొక్క అందరు ప్రైమరీ అండి ఇప్పుడు ఓకే కానీ ఎంత అయినా గాని ఇది కరోనా టైమ్ లో చాలా ఎఫెక్ట్ ఇచ్చింది వాళ్ళకి స్టార్టింగ్ వాళ్లని స్కూల్ లో వేయడం కరోనా టైమ్ లో వేయడం అయింది
అహం
ఉమ్ బాగా ఉం టవ అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కెరీర్ ని స్టడీ ఎడ్యుకేషన్ వైపు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళకి ఆ అవి మనం అలవాటు చేస్తే ట్టు అయిపోయింది మనకి తెలియకుండానే మనం వాళ్ళకి అలవాటు చేసినట్ యింది వాళ్ళేమో వాటిని రాంగ్ గా యూజ్ చేయడం అయింది మ్ గా రాంగ్ గా అంటే ఏం లేదు కానీ గేమ్స్ ఆడతారు ఆ గేమ్స్ ఉం
ఇ ఇప్పుడు నుంచే పిల్లల అని కొంచెం అదుపులో పెట్టాలండి ఆ ఎందుకంటే ఇప్పుడు ఎలా అంటే పిల్లలు పక్కన పిల్లలని చూసుకొని కానీ ఉం ఇంకొక పిల్లలు నేర్చుకునేది ఎక్కువైపోయింది ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేయాలండి పిల్లలని
కన్నా గూడా ఎక్కువ నాకు అది కొనిస్తారా ఇది కొనిస్తారా కొనిస్త కొనిచ్చే దాకా వాళ్ళు వదిలిపెట్ట్ ఎట్టట్లే మనని
ఆ